ఆ చెప్పండి మా
ఆ మేడం మేడం
ఏనండి కావాలి
వెరీ గుడ్ అండి బిజినెస్ ఈ మధ్యకాలంలో లే లేడీస్ ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా బిజినెస్ లు మంచి బిజినెస్ ఐడియాస్ ఏమైన ఉంటాయా మేడం
ఇప్పుడు హస్బెండ్స్ అట్లా ఉంటున్నారు కాబట్టి ఇండిపెండెట్ అమ్మాయిలు బతకడానికి ట్రై చేస్తారు న్నారు కదా సో ఉంటాయి చాలా బిజినెస్ ఉన్నాయి ఉంటుంది టైలరింగ్ ఉంటది బ్యూటీ పార్లర్ ఉంటది ఏమంటారు. చిన్న షాప్లు ఉంటది పెట్టుకోవచ్చు చిన్న పిల్లలు ఉంటా వాళ్ళని చూసుకుంటూ ఇంకా హు చాలా ఉన్నాయి అండి మీకు ఎందులో కావాలి అ ఉంటున్నారు
మీరు చెప్పిన టైలరింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ లేడీస్ అండి పాయింట్ అంటారు కర్రీ పాయింట్ గాని హోటల్ గానీ ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్ ఆశించవచ్చు కదా మేడం అని ఆలోచిస్తున్నానండి లేకపోతే వెజిటబుల్స్ కొనడం కానీ వాటిని పండించడం కానీ అగ్రికల్చర్ ప్లాంటింగ్ అనేవి చ